ఏంచేస్తున్నారండి మంచి
ఆ ఏం లేదు ఖాళీగానే ఉన్నాను
అవునా పిల్లలు ఏం చేస్తున్నారు పడుకున్నారా మా పాప కూడా పడుకుం పాప సరిగ్గా తినట్లేదండి ఏమన్న టిప్స్ ఉంటే చెప్తారా
పాప తినట్లేదా
హ్మ్ మొన్న ఎండకి హ్మ్ మొన్న ఆ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ బయటికి వెళ్ళేసి వచ్చాము పెద్దమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు మా పక్కన్న ఆపన్న వాళ్ళు వెళ్ళేసి వచ్చాం హ్మ్ ఇగ అప్పటి నుండి తినట్లేదు సరి
హ్మ్ దిష్టి తీయా పోయార
తీసాను ఆ ఫోటోలు తీసాను కానీ అ హ్మ్
అయితే పాపకు నచ్చిన ఐటమ్స్ ఏమైనా పెట్టండి ఫస్ట్
ఈ రోజు క్యారెట్ హల్వా కూడా చేశాను ఆమెకు ఇష్టం అనేసి
మ్మ్
తినలేదు ఆమెకు ఆరంజెలు ఇష్టం వాళ్ళ డాడీ కొనుకొచ్చిండు అయినా తినలేదు
హ్మ్ ఎగ్గు తింటుంనా
ఎగ్గు అసలకు మస్తు ఇష్టంగా తినేది రెండు మూడు అట్ల తినేది వన్ డే లో అసలు కాఫే ఇది కూడా తీనట్లేదు పిల్ల
అవునా
పాలన్న ఇష్టం మీగడ అన్నం నెయ్యి కానీ అసలకి ఏ దగ్గరకి కూడా రానియటలే కొద్దిగా నోట్లో పెట్టుకుంటుంది ఆ క మళ్ళ ఇంగ ఇంకొకటి ఊంచేస్తుండంది ఒకటే ఫస్ట్ తినదే కడుపులో పోతుంది అంతే ఇంకా ఇంకక్కొక్కసారి అయితే అది కూడా తినట్లేదు
అయితే అమ్మోకు ఏమో నచ్చట్లేదు ఒక రోజు వదిలేయండి అట్లనే తెల్లారి నుండి స్టార్ట్ చేయండి మళ్ళీ
ఆ ఆత్మ కి ఇప్పటికే టూ డేస్ అయితుంది ఏదన్న తింటది కావచ్చు అనేసి అదొటి ఇదోటి పెడతనే ఉన్నా అసలకి తినట్లేదు ఆమెన్న తింటదని ఆ న్నిసార్లు ఎప్పుడో నేను ఇస్తే తాగుతుంది గాని అడగట్లేదు
అడగాట్లేదా
ఆడగట్లేదు పాలు
ఆమెకు అర్జితి అర్జితి అయినట్టుంది ఎప్పుడు తిలకరా ఉంటు తది కథ జిలుకు వస్త రా ఆ ఒక వాటర్ లో మరగబెట్టి కొన్ని వాటర్ తాపండి.
ఆహా అజీర్తి అయితే
ఉమ్ అంటే మనకు కడుపు నిండుగా ఉ అనిపిస్తది కదా. అలా అనిపిస్తున్నట్టుంది. పాపకి ఒకసారి మరి హాస్పిటల్కి తీసు కెళ్ళి పోయారా.
ఏం తీసుకెళ్ళి అలా అని నీర్సంగ కూడా లేదు మళ్ళా.
బానే ఉంది కదా అదే ఆ ఒకసారి చేసి చూడండి బాగా పనిచేస్తే చేయొచ్చు.
ఏ టైమ్ లో తాపియాలి.
ఏ టైం అయినా పర్లేదు ఇప్పుడు తాపచ్చిన పర్లేదు ఏం కాదు. ఆ లేసాక ఒకసారి వాటర్ తపి వచ్చినంక ఆ ఒక గంట. తర్వాత ఏమన్న పెట్టి చూడండి.
కొన్ని దానిమ్మ గింజలు తిన్నది ఈ రోజు
ఆ ఫ్రూట్స్ తింటే ఏం కాదు కదా మంచిగానే ఉంటారు హెల్దీగానే ఉంటరూ కదా.
అరటికాయ కూడా తినట్లేదు తింటలేదు కదా.
కొంతమందికి ప్లేసులు మారితే ఏ తినబుద్ధి కాదు. ఒక వారం రోజుల దాక అట్లనే చేస్తారు. మళ్ళీ మన ఇంటికి మనం వచ్చాక ఒక త్రీ టూ డేస్ తర్వాత
అటు వెళ్ళింది. అంటే వచ్చిన జర్నీ చేసినట్టే ఏంది ఎండలాగా అనిపించింది.
ఉమ్
లెవెన్ కేె మో వెళ్ళాను. త్రీ వరకు మళ్ళీ ఇంట్లోనే ఉన్న.
ఒకసారి కొబ్బరి నీళ్లు తాగిపి. చూడండి.
కొబ్బరినీళ్ళ.
ఉం
ట్రై చేస్తా అంతే మా ఆయన లేసాకా తెమ్మంటాను
ఆహా ఇద్దరు పడుకున్నారా.
ఆ వాళ్ళు ఇద్దరు పడుకున్నారు అందుకే ఇల్లు ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఏమి ఆయన లేపుతాడు ఆయన ఏమ లేతా
మ్ మీకు ఇబ్బంది అవుతుంది తర్వాత
ఆ
ఏ పండగా బాగా జరుపుకుంటారు మీరు
ఏ పండగంటే దసరే ఆల్మోస్ట్
మ్ దసరా వరలక్ష ఈ రతం చేస్కోరా
ఆ చేసుకుంట తను కాకపోతే ఇంట్లో అమ్మవారికే వాయనం ఇచ్ వచ్చేసి ఈ పక్కన వాళ్ళలకు మామూలుగానే వాయినం ఇస్తాను అంతా గ్రాండ్గా అయితే సెలబ్రి చేసుకోనలేగాని మ్ వరలక్ష్మి వ్రతం ఏదైనా సరే ఇంట్లో మెయిన్గా చేసుకుంటాను మ్ బయటికంటే ఎవరైనా పిలిస్తే వెళ్తాన అంతే ఏమన్నా మేడారంకి వెళ్ళేసి వచ్చాము మళ్ళీ మా దగ్గర్లో కూడా సమ క్కవా గద్దలో ఉండే వెళ్ళేసి వచ్చాను చాలా మంచిగా అనిపించింది
ఆ మేడారం చాలా బా జరిగింది ఈసారి కూడా మేము వెళ్దాం అనుకున్నాము కానీ మాకు కుదరలేదు ఇక్కడే గుడ చా చాలా మంది వెళ్ళారు
మ్
చాలా బాగా జరుగుతుంది మేడారం జ ఒక రోజు నాన్ తట్టుకోలేకపోతున్నాను చిన్న పల్లల్ని ఏస్ కోని వెళ్ళడం అంటే ఇక పెద్ద టాస్కే అది
మా నాన్న మా పాప కోసం మొక్కుకున్నాడు అంటా హెల్దీగా ఉంటే అ ఏ ప్రాబ్లం లేకుండా ఎల్దిగుంటే వస్తాం అన్నట్టు మొక్కుకుంటే యా వెళ్ళాం అన్నట్టు
అవున్లే చిన్న పిల్లలు బాగుండడం కోసం మనం ఎన్నైనా మొ కుతామ్
అదే కద ఈ మళ్ళీ మాకు వీలుగా నే రాను అన్నందుకు టూ డేస్ మా పాప పాలు కూడా తాగలేదు అన్నం తినలేదు పా లాగలేదు అసల్కి ఏం ఇ లేదు మళ్ళీ వస్తామని కొబ్బరికాయ కొట్టుకున్నాక అప్పుడు కొంచెం పాలు దగిన గెన్ చేసింది అప్పటికప్పుడు భోగి రోజే వెళ్లాాల్సి వచ్చింది ఇగా
ఆ సెట్ అయిందా
సంక్రాంతికి ఊరికెలా మన కున్న వాళ్ళమే ఇగ అట్లే అటు వెళ్లేది ఎందుకు ఎటు సమ్మక్కకి వెళ్దాం అనేసి మళ్ళ అందరికి ప్లాన్ వేసుకొని యా ఆ వెళ్ళనమ్ ఇగ అటు ఆ
మన సైడ్ కంటే భోగి సంక్రాంతి మన లు ఆంధ్ర సైడ్ బాగా చేసు కుంటారు
బా చేస్తారు వాళ్ళు
సంక్రాంతి బాగా ఎంజాయ్ ఉంటుంది సంక్రాంతికి వ
వాళ్ళకు పిండి ఉంటారు మేన్ పిందొటలు టలు మల్ళ కోళ పాన్ రాలు
ఆ కోల పందలు ఆవులను పూజించడం ఈసారి అయితే సంక్రాంతికి మా మామ్మోలింటి కాంచి ఆ గంగిరెద్దులు ఉంటాయి కదా అవి వచ్చాయి
ఊహు
అయితే గంగిరెద్దుల ఒక ఆ ఆవు గంగిరెద్దు వచ్చి చ కంగిరదిచ్చ చిన్ కదా
ఊ
మన బు మన బ మ్మ పెట్టుంటాం గ బొడమ్మో గౌరీ దేవి ఆ లష్మీ దేవి అండ్ మనం పూజింస్తంగద గంగిరెద్దు వచ్చి ఈ ఆ బొడ్డమ్మనిక్కితే మంచిదట అంటే గంగిరెద్దు విష్ణుమూర్తి అని మొక్కుతాం కదా మనం ఆ గంగిరెద్దు వస్తే దానికి పూజ చేసాము గౌరమ్మ పూజ అయిపోవంగనే గంగిరెద్దు ఒచ్చింది బియ్యం బెట్టి పస్పు కుంకుమిచ్చి
ఉమ్
వాళ్ళకు తీసుకొచ్చిన వాళ్ళలకు కొంచెం డబ్బులు ఇస్తాము
ఆ మీ ఊర్లో వాళ్ళందరూ పిలిపచ్చుకున్నారా మీరేనా
అందరి దగ్గరికి వచ్చారండి
ఉహు అది ఇంకా మంచిది కదా ఉం చాన మంచిది బార్లఒ తీసుకొచ్చ
మా ఊరళ్ళు కద అక్కడ అమ్మోళ్ల ఇంటి దగ్గర నుంచి వచ్చిరు కదా అంటే ఇగ మీరు ఉక్కూరు మనది ఒక్కూరు మీరు ఎక్కువయాలి అందరితోని ఉండాలి చాలా సే ఫైట్ కూచోరండి మాతోటి టూ హండ్రెడ్ ఇచ్చేదాక పట్టు పట్టారు
ఇంకాఊ నాఊరోల్లకు కొచ్చం ఆశీర్వాదం ఎక్వచ్చుకోవాలి అయిన్కా ఆశీర్వా వాందే బిచ
కొడుకులు బిడ్డలు సల్ల గుండా అని ఒక పాట పాడతారండి
ఆ ఇంక ఆశీర్వాదం ఇచ్చే వచ్చి పోవాలిగాని ఇ డబ్ బల్లడగ నాకోసం కూడా మా
అ
డ్యూటీలా ఒక ఫ్రెండ్ ఆంధ్ర ఉంట టరు వాళ్లు పిండి వంటలు అవన్నీ చేపిచ్ కొనొచ్చారంట కాకపోతే నేను వెళ్ళలేను వాళ్ళు రాలేరు వాళ్ళు ఉండేదేమో వేరే సైడ్ చాల ఇప్పుడు నేను డ్యూటీ చేసా దగ్గర్లో మేము ఉండేదేమో సిటీ మధ్యలోకి వచ్చాము రూమ్ చేంజ్ అయ్యాము తను రాలేదు నేను అటు వెళ్ళలేదు పాపని ఎత్తుకొని ఇంకా వాళ్ళ సైడ్ స్వీట్లు ఇంకా ఎక్కువ చేస్తారు లాస్ట్ ఇయర్ తెచ్చింది ఏవేవో స్వీట్ లో నేను ఇంత వరకు వినను స్వీట్ లు కానీ ఎంత బాగున్నాయో చాలా
ఆ పూతరేకులు పూతరేకులు అంటారు కదా అందరు తినళ తినల అని ఆ మత్రం తోటి దీ మాట్లో కొడుక్కున్నారండి పూతరేకులు మళీ నేను ముట్ ఇట్టుకోకద అనుకున్నానండి
నా పూతరేఖలు మళ్ళీ ఇవి ఏంటి ఇవి మన మ గొట్ట మడత కాజా అంటరు కదా అవి గుొట్టం కాజాలు అంటాయి కేవేవో ఆ పేర్లు అవిన్ని పిన్నివో చాలా తీసుకొచ్చింది పోయిన సంవత్సరం
మేము సంక్రాంతికి సకినాలు చేసుకున్నాం ఇక్కడ ఇద్దరు ముగ్ రు ఇ ఇంటి వాళ్ళు కలిసి ఆ సకినాలు చేసుకున్నాము ఆ సకినా ఆ ఒక దగ్గర నుండి చేసుకున్నాము
హ్మ్మ్
చేసుకుొని ఆ సాకి నాలలో మేము ఆ రోజు పండుగ రోజు మాటన్ ఉంటుంది ది కదా ఆ మటన్ కురేసుకొని శకినాలు తిన్నాము సూపర్ ఉందండి
అవును చాలా బాగుంటది మ నాకేమో టమాటా పచ్చళ్ళ తినడం ఇష్టం
హ్మ్మ్
సకినాలో టమాటా పచ్చళ్లా తినడం ఇష్టం
ఆ సకినాలు చేసాను గాని నేను తప్ప ఎవరుూ తినలేనండి మా ఇంట్లో హ
ఆఫర్ మీకు ఒక్కరికె వచ్చిందా ఇహ్
ఎందుకంటే చిన్నప్ చిన్నపిల్లలుగా వాళ్ళు నమల్లేకపోయారు. వాటిని
ఆ అ
మాకు ఎక్కోద్ క్యారెల్ ఇష్టం. డ్ అందుకే గ్యారల్ చూసుకుంటాం. ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా
కుమ ఫ్రెండ్స్ప్ బాగుంటది కట గారేలల్లో
ఇంకేం చేస్తారు తిన్నారండి
తిన్నాను నిన్న నైట్ ఆలు ఫ్రై చేసాను. పొద్దుట ముద్దుపప్పు చేసాను. పాప కోసం అని అట్లయినా తిన్ ఇతాగాని ఏమిదింలేదు ఊ పారు వచ్చి తినేసి పడుకున్నారు పాప్
సరే అండి నేను మళ్ళి జేస్తాను కాల్ నిస్ ఫోని
ఒక్క నిమిషా ఆ ఓకే